హాయండి నమస్కారం బాగున్నారా
తేండి బావున్న
ఏం చేస్ సున్నారు తిన్నారా
ఆ తిన్నా అండి
ఊ
మీరు తిన్నారా
తిన్నామండి
ఊ
ఏంకరీ చేసుకున్నారు మరి ఈరోజు
ఈ రోజు పన్నీర్ చేసాము
మీరే చేసారా
లేదండి మా మమ్మీ
మమ్మీ చేసార
ఆ
పన్నీర్ దొరుకుతుందా మీకు మీ ఏరియాలో
పే చేసారు
ఇంట్లో పన్నీర్ కూడా ప్రిపేర్ చేసినారా
చంట
అవునా ఎలా సక్సెస్ఫుల్ ఐందా మరది చేస్తే ఎలా చేశారు
పాలు పగిలితే వాటిని ఒక కాటన్ క్లాత్ లో గట్టిగా కట్టేసి ఫ్రిడ్జ్ లో పెడితే అది పన్నీరు అయిపోతది
అవునా ఎన్ని డేస్ పెట్టావ్ మరి అట్లా ఫ్రిడ్జ్లో
జస్ట్ వన్ అవర్ టూ అవర్స్ పెడితే చాలు
హ అదా కర్రి మరీ టేస్ట్ ఉందా అది
టేస్ట్ ఉంది సేమ్ పన్నీర్ టేస్టే ఉందండి.
సేమ్ పన్నీర్ టేస్టే ఉందా
ఆ
ఉ చపాతీయ రవుయ్ రైసా పన్నీర్ లోకి ఫాస్టింగ్స్ ఉంటున్నారా మరి
ఆ ఉంటున్నా అండి
యెల్లోచ్చారా మరి షాపింగ్కి ఏమ్ తీసుకున్నారు మేడం రంజాన్కి
బ్యాంగల్సు స్యారీ
ఉ
అంతే ఉ కోన్ కూడా తీసుకున్నాం
ఆహా ఓకే
మెహందీ ఆ చాలా ఈ ట్రెస్ట్ అండి పెడత
డిజైన్స్ యేస్తారా
త్త అండి
అవునా బై వాళ్ళు కూడా యేస్తారా ఆర్డర్సు
ఆ అలా ఏం లేదు ఒకప్పుడు వేసినా గాని ఇప్పుడు అంత టైం ఉండట్లా
అవ్నా
ఉహు
ఇంకేంటి వెళ్తున్నారా మరి స్కూల్ కి
తున్నా అండి
ఎప్పటి నుంచి ఉన్నాయ్ సమ్మార్ హాలిడేస్
సమ్మర్ హాలిడేస్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్
ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ అ అన్యువల్ ఎగ్జామ్స్ అయ్యాయా మరి మీ స్ స్టూడెంట్స్ కి
ఆహా కాలేదండి ఇప్పుడు ఏప్రిల్ టెన్ నుంచి స్టార్ట్ అయితాయ్
ఉ
టెన్ నుంచి ట్వంటీ ట్వంటీ వన్ వరకు ఉంటాయ్ కావచ్చు
ఓకే బయ కేప్స్స్ కచ్చి బ పోలీ బు య కన్సల్టేషన్ నేనేం చెయ్యనండి ప్రెసెంట్ అయితే పీజీ చేస్తున్నాను
ఆహా ఏం ఏం చదువుతున్నారు
ఎంకామ్ అండి కామర్స్
కామర్స్ ఓ
ఉమ్ చేస్తున్నాం అందులో టాలీ నేర్చుకున్నాను టాలీ బెస్ట్ జా చూసుకుందాం అనేసి దానికి ప్రిపే
ఆహా అది హైదరాబాద్ లోనే దొరుకుతాయి కదండి. జాబ్స్
హైదరాబాద్ లో ఉంటాయి ఖమ్మంలో కూడా ఇప్పుడు పెడుతున్నారండి కొత్త కొత్తగా బ్రాంచెస్ ఇక్కడ కూడా పెడుతున్నారు.
ఆ ఆ
అయితే దానికోసం అనేసే ప్పడికి ఇక్కడ కొత్త బ్రాంచెస్ స్టార్జెస్ ఎట్లాగ ఫ్రెస్ తీసుకు ఒకుంటారు కదా
అవునవును
అయి దానికోసం అనేసి మా సార్ వాళ్ళు కూడా మా సార్ వాళ్ళే ప్లేస్మెంట్స్ ఇస్తారన్నమాట నేర్పించాక.
ఆ
సేవలు బయటికి వద్దమ్మా మా వాళ్ళే బ్రాంచెస్ స్టార్ట్ చేస్తున్నారు అక్కని మీరు తసేజ జాయిన్ అవ్వండి అనేసి ప్లేస్మెంట్ప్ పిస్తున్నారంటే సరే అనేసి మేము కూడా ఇ మా కూడా లో గాద దగ్గర ఉంటు అసలు ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది
ఆ
అన్నట్టుగా మిమున్ని జాయిన్ అవుదామనే చేూస్తున్నాం
ఆ
చూగా జాబ్ చేయాలని ఉంది మెల్లగా చిన్నది ఏదో ఒకటి హ మెరిటీజింగ్ ఎస్ స్తున్నారు అట్లే మేము డైరైట్ వ చేసుకొని టీచింగ్ అంటే ఇంక కొంచెం ఇం మాకు సెట్ కాదు నాకంతా టీచింగ్ చేసేంత ఐకు లెవెల్స్ లేదు నాకు
ఆ
ఏ చిన్న నాది ఎవరికి సూటబుల్ అయింది అది వాళ్ళు
అవునవును ఎవరి స్టడీస్ ని బట్టి వా ఆ రూట్ లో వెళ్ళడం బెస్ట్ అ
మీరేం సబ్జెక్ట్ తీసుకున్నారు మరి
బిఎడ్ లో సోషల్ బిఎడ్ లో వన్ టు ఫిఫ్త్ ఆల్ సబ్జెక్ట్స్ పీజీ అయిపోయింది రీసెంట్గా పీజీలో తెలుగు
ఆ ఏమే తెలుగు
హామ్
ఆ కాని సోషల్ రూట్ వెళ్ళాలని ఉండే గాని ఈ అన్ఎక్స్పెక్టెడ్ ఆ ఎంట్రెన్స్ రాయగానే చేసింది
ఎక్కడ చేస్తారు పీజీ ఒకే
ఇప్పుడైనా అయింది ఏం లేదు సోషల్ పర్పస్ లో హిస్టరీ అయినా ఎకనామిక్స్ అయినా చెయాలని ఉండే
అవును చెయ్యండి ఎంగదు నాలెడ్జ్ ఉంది గా
ఆ ఆ అదే యూస్ చేసుకోవాలిగ అదే అంటే ఏమంటున్నారం
లైబ్రరియన్ చెయొచ్చు గానీ అది కొంచెం ఆ అంతా ఉండదం దానికి
ఆ
లైబ్రరియన్ కి కదేదో టూ పేపర్స్ ఉంటయంట కదా ఎగ్జామ్ రాయడానికి
ఆఆ తెలవదు
అయితే అది టూ పేపర్స్ రాసాక కూడా చాలా తక్కువ ఉంటదంట అందులో రావచ్చు ఆ మోస్ట్లీ దాని మీద ఎక్కువ ఎక్కువగా ఎవరు నేను దాని గురించి కూడా తెలుసుకున్నా అంటే దాని అది రాసి మనం ఇయర్స్ వే చేయాలి అది మనకు హోప్ కూడా చాలా తక్కువ అని పోస్ట్ రావడం రాగి బిందెగ అది ఎన్ని మెసేజ్ పర్ స్ చేసుకొని ఉంటుంది దానికి ఊ వేర్ వేరే ఉంది అసలు మొత్తం ప్రాసెస్ అది.
హూ ఉమ్
ఇగ అందుకనేసి ఇగ నేను దాన్ని వదిలేసుకున్నాను. ఈ ది టాలి నేర్చుకొని ఇగ శాలరీ బేస్ గాని ప్రైవేట్ గా ఏదై ఇప్పుడు ఇందులో మాకు అకౌంటెంటో లేకపోతే సేల్స్ లాగానో చెయొచ్చు ఇప్పుడు నేను ఇందులో
అవునవును బావుంటది లైఫ్ ఉంటదిలేండి టాలీ
ఆ ఇగ ఇదే బెస్ట్ కదా అనేసి ఇగ దీనికి తీసుకున్నా ఎలాగో ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇగ ప్రెజెంట్ ఉన్న కాంపిటీషన్ కి గవర్నమెంట్ ఇగ మనం అంత చేయలేం ఇంత ఆ రిస్క్ ఇగ మనం తీస్ కోలేము ఉన్న నాలెడ్జ్ తో ట్వంటీ ఫైవ్ వచ్చినా చాలు మన జీతం.
అవునవును
హ్మ్ ఈ జనరేషన్ లో అంత మాత్రం వచ్చినా చాలన్నంత తీసుకున్నా హ్మ్ ఎదో మ్యారేజే ఇంకా మనం ఇండిపెండెంట్ గుండాలని ఇంకా ఏన్ ఈ సమ్మర్ పెన్ చేసారా మరి టెన్ మీ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి స్కూల్
ఆ టూర్ వెళ్ళొచ్చినామండి ఫిబ్లవరిలో
ఎటెళ్ళొచ్చారు.
వండర్ లా వెళ్ళొచ్చినాం టెన్త్ క్లా వండర్ లా వెళ్ళొచ్చినాం
వండర్లా వెల్
ఆ సిక్స్ ఫిఫ్త్ టూ టెన్త్
ఆహా ఆహా
అందరు వెళ్ళినాం మాక్సిమం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం.
అవునా
ఆ వాటర్ లో రెయిన్ డాన్స్ స్విమ్మింగ్ పిల్లలతో ఆడుకున్నాం ఆ వాటర్ లో జారేది ఉంది అది ఎక్కినా గాని నాకు భయమయింది అయినా జారిన ఎట్లనో అట్ ట్లా జారగానే ఆ వా అమ్మో మొహం మీద ఇట్లా పడగానే ము లోకెల్లి పొయింది
అయ్యో
ఆ అట్లా వెళ్లిపోయి కొంచెం జలుబ అయింది లేండి వచ్చిన తర్వాత వన్ మంత్ వరకు జలుబే ఉండె నాకు కోల్డ్ బాగాయింది దగ్గు
అ అయ్యో టీచరే టీచరే భయపడ్డారు స్టూడెంట్స్ కి చెప్పడం పోయి
అవుం వాటర్ వాటర్ లో కి వెళ్ళక ముందు స్పేస్ ఆ బోట్ కారు ఇవి మంచిగ ఉండే రైడ్స్ కార్ రైడ్ ఆ బాగుండే అన్నీ మేక్సిమం అయితే అన్ని ఎక్కినం కానీ ఒక ఏమంటరు చీకు మాత్రం చూడ్లే అది చూడాలని ఉండే నాకు త్రీ డి పిక్చర్స్ చూసాము అది మాత్రం చాలా బావుంది మొత్తం మీదకే వచ్చినట్టు ఇగ స్పేస్ అయి తే ఇగ అందులో మేము మునిగిపోయినం అన్నట్టు అనిపిచింది
అవునా అవునా
వెయిటింగ్ చాలా ఉండే వెయిట్ చేసి చేసి చేసి దగ్గర దగ్గర వన్ అవర్ అక్ క్కడే టైం వేస్ట్ అయింది మాకు మళ్ళీ లంచ్ అనేసి లంచ్ గూడ చాలా బావుంది చికెన్ బిర్యానీ కావాలను కున్నోళ్లకి చికెన్ బిర్యానీ
అంటే అది వాళ్ళే ఇచ్చార మీక మీ నుంచా మీ స్కూల్ నుంచా
చేస్ ఇస్తారు సార్ వాల్లే మనీ అంటే ఆ టికెట్ లోనే వచ్చేస్తది అన్నట్టు టీచర్స్ స్టాఫ్ కి ఇవే వేరే రెస్టారెంట్ పిల్లలకి వేరే రెస్టారెంట్ ఉంది చిల్లీ రెస్టారెంట్ అని పిల్లలకుంది టీచర్స్ కి వేరే ఉంది కానీ ఫుడ్ మాత్రం చాలా బావుంది అ పేసిలిటీస్ కూడా బావున్నాయి వెళ్ళొచ్చు ఫ్యామిలీస్ తో
అవును ఎంత పడింది మరి బుక్ టికెట్ కడికేల్తే
మేము పిల్లలతో వెళ్ళినం కాబట్టి మాకు హాఫ్ లో హాఫ్ పడతది మాక్సిమం తర్టీన్ హండ్రెడ్ ఉంటది అందులో హాఫ్ పడింది
ఓకే ఎంత మంది ఉన్నారు స్టూడెంట్స్ మరి మీరు టెన్త్ స్టూడెంట్స్
టెన్త్ వాళ్లు థర్టీ ఉన్నారు కావచ్చు మొత్తం పిల్లల అందరు కలిపి సిక్స్టీ మెంబర్స్ వర కెళ్ళిన
ఓకే ఉమ్ ఓన్లీ టెన్త్ ఆ లేకపోతే సిక్స్ టు టెన్త్ ఆ సిక్స్ టు టెన్త్ ఆ ఉ ఉమ్
సిక్స్టీ మెంబర్స్ కి మొత్ మొత్తం టెన్ టీచర్స్ వరకు వెళ్ళినం హ్మ్ ఏమో వాళ్ళ ఇంట్రెస్ట్ నీ బట్టి హ్మ్ ఇగ రిటర్న్ వచ్చేటప్పుడు ఏమో ఆ అది ఏదో ఫేమస్ హోటల్ అంటా తెలంగాణలోనే ఫేమస్ హౌస్ హోటల్ అనేసి మా ప్రిన్సిపాల్ సార్ చెప్ ప్పారు ఆ హోటల్ చాలా బాగుంది చూడ్డానికి కూడా మస్తుంది
అవును అవునా అటో ఏటో టూర్ ఎంజాయ్ చేశారు మిస్
అవునవును చాలా ఉమ్
కుంటే
మీ మీరేం చేస్